చెప్పు ఏంటి ఫోన్ చేసావ్
నం లేదు వురిక మధ్యాహ్నం బోరు కొడుతుంద అని చేసిన
అవునా తిన్నావు మరి మధ్యాహ్నం ఏం కరీ చేసారు ఇట్లో ఈరోజు
మేములే పొద్దుది బెండకాయ కర్రీ ఉంటే తిన్నా కొంచెం పెరుగుంటే వేసుకొని తిన్నాం
తార మీకు పాల ఉన్నాయా
అవునను ఉంటే
అంటే మీరు పాలమ్మరా బరలే అన్ని మీర ఉంచు కుండరా
తొం మేము ఉంచుకుంటాం ఇగ
అవునా మేము గూడా అంతే మాగూడ బర్లు అన్నె మా అమ్మ గూడ కొన్ని అమ్ముతాయ్ కొన్ని ఉంచుతాది
తన్నావ మరి అన్నొ ఇన్నొ
ఆ తిన్నా ఇంతకుముందే తిన్నా వర్షం వచ్చేలాగా అయింది మొత్తం బయట
ఆ నిన్న కూడా మాకు అట్లేనే అయింది కానీ వర్షం రావట్లేదు కానీ ఒకసారి పడితే బాగుండు అనిపిస్తుంది ఈ ఎండలు బాగా మండిపోతున్నాయ్
అవునా అసలు ఎంత ఉడకపోస్తుందో చిరాకు లేస్తుంది దానివల్ల
నిజమే ఈ ఏసి ఏసుకొని పడుకున్న వుడుక పోస్తుంది ఈ ఎండ్లు ఏంటో ఏమొ
మీ ఇంట్లో ఏసి ఉందా
ఏసీ అంటే ఏసీ లేదు కానీ ఫ్యాన్ ఉన్నది మా ఇంట్లో
అంటే మీరు ఇందాక ఏసీ ఏసి పడుకున్నా అన్నారు
అదే ఫ్లోలో వచ్చిందండి ఫ్యాన్ అని చెప్పబోయి ఏసి అని వచ్చింది
కూలర్ ఏసుకోవట్లేదా మరి
మా ఇంట్లో కూలర్ లేద అంటే ఉన్నాయి గాని బయట పెట్టినాం సలికాలం గదా అని బయట పెట్టినాం దాన్ని ఇక తీసి మళ్ళీ సెట్ చేయాలి
పెట్టుకోకూడదా
పెట్టుకోవాలి గాని ఇగ అది మా నాన్న సెట్ చేస్తా అన్నాడు కానీ ఇంకా చెయ్యలేదు చేయమనాలి మళ్లీ
బాగ ఎండ గొడుతుంది పెట్టమనండి తొందరగా
అంతగర్వం ఏం లేదు లెండి మేను ఫ్యాన్ ఏసుకున్న కూడా సరిపోతాంది నైట్ మాకు
అవునా ఇంకొన్ను రోజులు అయితే ఇంకా ఏమైన ఎండలు స్టార్ట్ కాలే కదా ఇంకొక నెల అయితే మొదలైతాయ్
ఉమ్ అదే ఇగ అప్పుడు వరకు చేయమన్నా అది ఇప్పుడై తాది గదా ఫ్యాన్ సరి పోతుంది లేండి
ఉమ్ అంతే లేండి ఇన్ కొన్ని రోజులు అయితే సల్లటి నీళ్లు కావాలనిపిస్తది కూలర్ కావాలనిపిస్తది జ్యూస్లు ఐస్ క్రీమ్లు అంటారు ఇగ పిల్లలు గుడా
నిజమే ఆ ఐస్ క్రీమ్ బండి వస్తే చాలు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని ఏడుస్తారు
ఉమ్ అంతే గద ఇంకా మరి ఏంటి విశేష్
ఏమున్నాయ్ ఏం లేవు ఇకిగా కామన్ గా అవే కాని బొమ్మలు గీయాలని ఒక కోరిక పుట్టింది సడన్ గా ఎందుకో
అవునా మీరు బొమ్మలు గూడా ఏస్తారా
అప్పుడప్పుడు ఏస్తా అండి ఈ మధ్య ఏమి ఎయ్యలేదు
అవునా ఇంతవరకు ఏమైనా బొమ్మలు ఏసారా మరి
ఇంతవరకు అటితే బొమ్మలు ఇంకెప్పుడు ఎయ్యలేదు అట్లా ముగ్గులు అలాంటివి వేసుకున్న కానీ బొమ్మలు అయితే ఇప్పటివరకు ఏయలేదు ఒక్కొక్కొక్క బొమ్మ ఏసడొచ్చు
మరి అదేంటి అంటే ఇంతవరకు ఎప్పుడు అలవాట్లేని సడన్ గా ఇప్పుడెందుకు అనిపిచ్చింది
ఏమో అట్లా వెయ్యాలి స్టార్ట్ చేస్తే బాగుంటాయి కదా అన్నట్టుగా అనిపిచ్చింది
అవునా కానీ ఇంతకుముందు ఒకసారి ఫోన్ జేసినప్పుడు మీరు అన్నారు గదా మీరు గవర్నమెంట్ జాబ్స్ కి చదువుకుంటున్నానని మరి బొమ్మలు ఎట్లా ఇత్తరు
అంటే గవర్నమెంట్ జాబ్ కోసం చదువుకుంటాన్నామ్ అంటే ఊకే చదువుకుడానేయి ఉన్నాం గదండి మధ్యల ఏప్ బ్రో సైయిడ్ కాళీ ఉంటే గదా
అంటే మాకైతే ఒక నిజమైన ఆస్పిరెంట్ లాగా అనిపియ్యట్లేదండి
అంటే అలా గాదండి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కొన్ని నెలలు అయితే ఖాళీగానే ఉంటాం గదా ఎగ్జామ్ ఉంట అప్పుడు గాదు ఎగ్జామ్ అయిపోలేద అండి ఇక్ తో రెండు నెల అలా టైం ఉంది
మరి రెండు నెలలు టైం బెట్టు కోన్ మీరు ఇప్పుడు బొమ్మలు ఏస్
ఇప్పుడు ఏస్తా అని జెప్ లేదండి నేను వెయ్యాలంటే ఒక కోరిక వచ్చింది అని చెప్తున్నా
కోరికలు ఎందుకు వస్తాయి నాకు అయితే తెలివదు ఇట్లా వస్తాయంట అసలు యాక్సిడెంట్ అనుకోను నేనైతే
అవునా ఏమో అండి సడన్గా అట్లా అనిపించింది నాకు అలా అని ఇప్పుడే వేస్తా అని గదండి ఎప్పుడన్నా ఖాళీగా ఉంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత
ఓ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యే వ్యక్తి అంటే ఎలా ఉండాలని మీరు అనుకుంటారు చెప్పండి
నేన అండి ఎంత కష్టమైన కానీ అని దాన్ని కంటిన్యూగా చదువుకుంటూ ఉండాలి అంతే
ఆ ఇంకా ఇంకేం జేయాలి అనుకుంటాడండి వాళ్ళు
ఇంకా ఏం చెయాలనుకుంటా ని నాకు తెలివదు అంత గదా
రోజుకు ఎన్ని గంటలు చదువు కుంటండే నాచ్ ఫ్రెండ్ అండి మీరు కాదు
అస్పెన్స్య్ ఏ ఎంత సేపు చదువుకుంటారంటే నాకేం తెలుస అండి నేను యాస్పిరంట్ కాదని మీరే అంటున్నారు కదా
అంటే మీ వరకు అయితే మీరు ఆస్పిరంట్ ఎ కదా కోండి రోజుకి ఎన్ని గంటలు పడుకోవాలి ఒక ఆస్పిరంటు
నేనే అసలు అయితే ఇప్పటి వరకు అయితే ఇంకా చదువు స్టార్ట్ చేయలేండి
అంటే ఇంకా రెండు నెలల ఎక్సమ్ పెట్టుకొని ఎందుకు స్టార్ట్ చేయలేదండి
ఏమో అండి తెలువది ఇగ నాకు గుడా అంతగానం ఎందుకు చేయాలే అంతే ఇగ ఎండరన్
అంతే ఫుల్ పల్గా ఎండలు కొడుతున్నాయి కరెక్ట్ అన్ ము ఇప్పుడు ఎండ వస్తే ఏమైనా ఆడ పనికి వెళ్ళట్లేదా అండి అంటే మీ నాన్న అయినా బయటకి వెళ్తారు ఇపు ఉమ్ మీరు బయట కూర్చకొని చదువుకుంటారండి ఎండకి
లేదండి ఫ్యాన్ కింద ఫ్యాన్ వేసుకొని కూసోని చదువుకుంటా నాకు
కద న కద మరి మీకు సపరట్ రూమ్ ఉంది ఫ్యాన్ ఉంది మీ నాన్న ఇంతేంట బయటకెళ్ళి పని చేస్తారు అయినా మీకు కూడా ఎండగొడుతుంటే చదుకోవాలి అనిపియట్లే
చదువుకుంటాను నేనేం చదువుకోను అని చెప్తులే మొన్న దగ్గ జదివిన ఒక వారం అయితాంది చదువు ఒక గంటే
అదే ఎంతో టైం పెట్టిచదువారు అడుగుతున్నా
హ్మ్
ఎంత టైం వరకు చదువుకున్నారు అప్పుడు డిస్నీ బొమ్మలు ఉన్నారా
బొమ్మలు ఎందుకు ఎస్తా అండి బొమ్మలు ఏయాను
హ్మ్ మరి అంటున్నారు మీరు సఫ్
అంటే వెయ్యాలి అన్నట్టుగా అనిపించింది అం
వేయాలి అని ఎందుకు అనిపిస్తుంది అందుక మీ నాన్నగారు పని పోకుండా కాసేపు తిరగాల అనిపిస్తే మీ ఫ్యామిలీ ఎట్లా ఉంటదండి
ఎట్లుంటదా అండి ఎట్లుంటదా అండి అప్పుడు ఇగ డబ్బులు లేక కష్టపడాల్సి వస్
హ్మ్ కదా మీ నాన్న గారు ఎ ఇప్పుడు ఒకే దాని పైన దృష్టి పెట్టారు అంటే కాబటే మీరు ఇప్పు ఒక సంతోష్ పర మన జీవితం గడుపుతున్నారు
నిజమేనండి ఇప్పుడు నేనే ఏమన్నా అన్నానా అండి నేను కూడా ఏమంటే కదా అండి అని నాకు కూడా ఎక్సమ్ అయిపోయిన తర్వాత నే చేస్తా అని చెప్తున్నా, అది వదిలేసి చేస్తా అని చెప్పలే కదా?
తర్వాత దేనికి చదువుకోరా అండి?
తర్వాత, అప్పటి వరకు ఏం నోటిఫికేషన్ రాకపోతే అప్పుడు ఖాళీ అన్
ఇల్లుందా అండి మీకు? సొంత ఇల్లు ఉందా? మంచి బంగ్లా ఉందా? ఆ మీరు బొమ్మలు గీసుకోండి, ఇల్లు బొమ్మలు గీసుకోన్ కొం
నార్మల్ ఇల్లే ఉందండి మాకు
అది ఎల్లు బొమ్మలు తీసుకో మీ అని అంటున్నారు వర్షం మొస్తే మంచిగా ఉండొచ్చు అండి హ్యాపీగా అందరు
ఆ ఏంటండి
వర్షం పడే కాలంలో వర్షాకాలంలో మంచిగా అందరు హ్యాపీగా ఉండవచ్చు మీ ఇంట్లో ఏ ప్రాబ్లం లేదా
ఆ ప్రాబ్లమ్ ఉంటే ఇప్పుడు నేనేం చెయాల అండి
నువ్వు బొమ్మలు వేసుకోండి మీరు ఇంట్ మీరు ఇంటి బొమ్మలు వేసుకోండి మీరు ఇంటి బొమ్మలు వేసుకోండి అని చెప్తాను
ఇప్పుడు దానికి దీనికి ఏమన్నా సంబంధ ఉం దా అండి, మీరేం? దాన్ని బెదిరిస్తున్నాడు, తిడుతున్ నన్నేనా
నిన్నెం తిట్టట్లేదు నేన్ జస్ట్ చెప్తున్నాను. అమ్మ నాన్న కష్టం పడుతుంటే, మీరు బొమ్మలేస్కుంట ఆ నువ్ పిచ్చి రాతలు రాత్త అయింది.
నేను ఇప్పుడు అట్ల ఎప్పుడన్నా అండి? నిక్ చెప్ తె మీకు అర్థం అవ్వట్లేదు అనుక్
మీరు అన్నరు కదండి, ఉన్ బొమ్మలేస్తా ఉన్నరు కదా?
బొమ్మలు ఏస్తా అంటే? ఎగ్జామ్ వదిలి పెట్టేసి అట్ త్త నేను మీకు చెప్పలేదు కదా అండి?
అసలు అట్లాంటి ఆలోచనలు ఎందుకత్ త్తాయండి మీకు? మాకు అర్ధం కాదు
నేను జస్ట్ నార్మల్గా, ఏదో కన్వర్సేషన్ స్టార్ట్ చేయాలి కదా అన్నట్టుగా చెప్పానండి అన్
ఎందుకు దాంట్ వస్తువులు దాస్తరు మీరు ఎప్పటివరకు చెప్పండి, ఎందుకు దాంట్ వస్తులు దాస్తర్ పన్
ఆ
ఏమైనా గ్రాండ్ టెస్టులు రాసారా ఇప్పటి వరకు?
ఇప్పుడు వరకా అండి? అంటే ఇన్స్టిట్యూట్ లో ఉన్నప్పుడు వాళ్ళు పెట్టినయ్ రాశానండి, అంతక్మించి ఏం రాయలే. సంవత్సరం అయితుందండి అప్పటి నుంచి ఏం రాయలేదు. ఆ బొమ్మలేసుకుంటా అండి, నాకు అదే ఇష్టం గాబట్
మరదే ఎసుకోండి, మీ నాన్న గారు చెప్పండి ఒకసారి ఎల్లి.
హు ఏమని చెప్పాలండి, నేను చెప్పను.
బొమ్మలేసుకుంటా అని చెప్పండి, ఏమైతది?
ఆ, నాకు సదువుడు ఇష్టం లేదనుకుంటడు నేను చెప్ ఉమ్ నా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వస్తా అని చెప్పా. ఆ ఇప్పుడు ఆ సబ్జెక్ట్ గురించి తీసుకోండి
ఆ చెప్పండి ఊరికే అడుగుతున్నాము మీర అసిస్టెంట్ నేను అసిస్టెంట్ ఎవరు నేను అడుగుతున్నాను సబ్జెక్ట్ అంతయి సర్నా అండి?
అన్ని అయిపోలేదండి. కొన్ని అయిపోయయి, కొన్ని ఉన్నాయి.
హ్మ్ మరి ఇప్పుడు నక్ వచ్చే ఎగ్జామ్ రాస్తే పక్క ఆ జాబ్ వస్తుందా అండి
అ పక్క గ జాబ్ వస్తాది సార్ నువ్వు గ్యారెంటీగా చెప్పగలుగుతావా అం మళ్ళీ
అంతే ఇప్పుడు సరే అండి ఇప్పుడు ఎగ్జామ్ రాశాక మీకు ఎగ్జామ్ ఎప్పుడు అయిపోతది అనేది ఎప్పుడు జాబ్ వస్తుంది అన్న దానికి కాదు చెతున్నట్లేదు నేను ఎప్పుడు బొమ్మలు వేసుకోవాలి అన్నట్టు ఆతృత ఉన్నట్టు అనిపిస్తున్నా మీరు మాట్లాడేది
మీక అలా అనిపిస్తే నేనేం చేసాను రడి నా ఏం అట్లే లేదండి మీకే అట్లా కోరికగా ఉన్నట్టున్నది కావాలంటే మీరే వేసుకోండి బొమ్మలు
అదే అంటున్నారు మీరు అన్నదే నేను చెప్తున్నాని కొత్తగా ఎం చెప్పట్లేదు
లేదండి న నాకు అలా అనిపించట్లేదులేండి
అవునా నాకైతే మీ అస జమయాలని ఉన్నన్నది మీరు నేను కాదు
ఆ సరే అండి మరి నేను ఉంటాయి ఇక మా అమ్మ పిలుస్తుంది నన్ను ఇంట్లో పనిందంట
మీరు ఫ్రెండ్స్ లో పని కూడా వేస్తారడు బొమ్లు వేసుకుంటుంటారేమ అని నేను అనుకుంటున్నా
పని ఎస్తాను కూడా ఎస్తానునండి ఊకినే బొమ్మలు వేసుకుంటే కూర్సలేండి
మరి ఎప్పుడు చదువుకుంటారున్న అంటే ఇందాక తిన్నారు ఇప్పుడు ఫోన్ చే ఇందాక ఇందాక తిన్నారు ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడారు మరి ఎప్పుడు చసుకుంటారండి
మరి మీరు గూడ ఇందేక తిన్నరు ఇప్పుడు నాతో
ని నేను తింట కూడా అదకున్నా ఇప్పుడు నేను తొ ఫోన్ మాట్లాడుతూ కూడా చదువుకుంటున్నాను నన్ మీలా ఊకె మాట్లా నేను ఏదో ఒకటి అవుతున్నాండి ఖాలీగ అయితె ఉండట్లేదు కదా నాకు కూడా కొంచం చార్ట్ ఉంద చార్ట్ వేట్కుని చవుతన్న
అవునా అండి నాకు ఇగ మీ అంత మల్టీ టాలెంటెడ్ ఆదు గదా సరే అండి నేను ఉంటాను మరి బాయ్ టాట
మ్ బాయ్
ఉం